ఆహ్ చెప్పండి ఏం చేస్తున్నారు.
అయ్యో ఇంకా స్టార్ట్ చేస్తారా. అరేయ్. హలో.
ఆహ్ చెప్పు.
అరే మనం ఉంటది. తర్వాత మాట్లాడుదాం రా పది నిమీషాలు.
ఆహ్ హ్.
దాని తర్వాత మాట్లాడుదాం రా.
అయిపోయినాయి నా కాల్. కట్ చేస్తున్న నాకు పోతది ఒకటే. పిన్ని ఇట్సడ్ మాట్లాడండి.
ఆహ్ సరే అట్లాయితే బ్యాక్గ్రౌండ్ పెడత ఆగు. నువ్వు లైన్ లో రోరమైన్. ఆహా ఆహా ప్రోగ్రెస్ అయితే కాల్ నడుస్తుందిగా రైట్. రైట్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను కూడా వస్తున్నా ఆడికి. పనిలో పని రేపు రఫ్ ఆడిద్దాం. సరే మీ బతున్న నాఫ్. పా ఇది ఎందో వచ్చింది వరు. వచ్చిండ్రు. మేడం చెప్పు. ఆహ్ ఉండరా లైన్ లో ఉండరా. అయ్యో లేలేదా ఇంగా సమ్మదులో మీరే యా భయం కాదు కదా ఇంగ
ఏం చేస్తున్నారు మీరు
ఓ
హలో
అట్టయితే వాఫై రావట్లేద
ఆ ఆ
హలో ఆ చెప్పరా ఇంగ
ఆ చెప్పండి ఏ ఏం చేస్తున్నారు ఏమైంది
ఆ
ఏంది
హలో
వినవడతర
వినపడుతుంది ఏమైంది అంటున్నా
ఏమో గీతన్ని కురుస్తున్నావు
ఓ అవునా ఒక టెన్ మినిట్స్ హ లేేవ ర
ఏం మాట్లాడతబ్బా నేను ఇట్లే మాట్లాడుతా
ఆ నా ఏం చేస్తురి ఏదో జాబ్ అన్నారు ఏం జాబు అది హలో
ఆ
జాబ్ అన్నారు కదా ఏం జాబ్ అంటున్నా
పాయసం పడతలేదు
ఎందుకట మారవతులంట
ఏదో టుక్ టుక్ సౌండ్ వస్తున్ ది
ఏన్సగుంట ఆ
ఏదో సౌండ్ వస్తుంది మీ సైడ్ మీరు గేమ్ ఆడే సౌండ్ అట్టుంది అది
ఆ కొంచం ఆహ్రకా? ఆ ఇప్పుడు వస్తుందా?
హా ఓకే! పర్లేదు. జాబ్ అన్నారు కదా? ఏం జాబ్ అంటున్నా?
ఆ, ఆ ఇపుడు?
ఆ జాబ్ అన్నారు కదా? ఏం జాబ్ అంటున్నా? హలో. హలో.
డేటా ఎంట్రీ. హలో నేను మాట్లాడుతున్నా తల్లి, నువ్వే ఇనపడట్లేదు నీకు.
నువ్వేం పడట్లేస్. సక్కగా.
ఆహ్, డేటా ఎంట్రీ చేస్తున్నారు రా?
వర్క్ ఫ్రం హోమ్ ఆ?
యా!
ఓ బానే దొరికింది.
ఉహూ హూ.
ఉహూ, మీ బ్రదర్ ఏం చేస్తున్నారు? మరి ఏం జబ్ మీ బ్రదర్?
మా వోడు ఎం టెక్ చేస్తుండు. అయితే ఏంది?
వాయమ్మో!
యా! అట్లా.
ఆహా!
హ్మ్మ్.
ఏం కుర్రా మరి?
నువ్వు మధ్యానం ఫోన్ చేసినప్పుడు, పక్క.
ఉంటద కదా బయట? ఏంవ్యేంది?
పక్కన ఉన్న ఎక్స్, ఉంది ఎక్స్.
నాకు అర్థం కాలే?
నువ్వు నాకు మధ్యానం ఫోన్ చేసినప్పుడు పక్కన నా ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది, ఎదురుగా ఉంది.
ఓ అవునా? ఉహూ ఇంట్లో ఉన్న అన్నారు కదా?
ఆ జెప్పిన మాట, ఇగ అదా. అందుక. కే ఎక్కువ మాట్లాడకుంటా, రప్ప రప్ప కట్ జేశ్. ఆ ఇయాల. పంచాయ్ పంచాయ్ పో. పంచాయికి పోయిన మాట.
స్టార్ట్ అయితుందా?
పంచాయితీ ఉన్నం ఉన్నా, నువ్ ఫోన్ జేశినవ్.
ఓహో అవునా?
ఆ అందుకే ఎక్కువ మాటాడలే. టోన్ తొందరగా కట్ జేశినా, సా నా ఎయ్సు అందరు ఫ్రీ అయినాక మాట్లాడదాం లే అని. ఆహ్ అవును అందుకనే.
ఉమ్ ఊహు. మరిం ఇన్ ఇంకా ఉందా మీది.
లేదు.
మరీ ఎప్. మీట్ కారు.
అదే కదా ట్విస్టు లేదు అయిపోయింది కానీ ఆ గొడవ గురించే సర్సిస్ పెట్ట పోయినా.
ఏం గొడవ మల్లేం గొడవ.
అమ్మగారు కొట్టిన డైలాగులు అట్లాంటివి అన్నమాట.
ఇంకా రోజు ఎప్పుడో నాకు మాట్లాడిన చూడు. గదేనా మళ్ళీ ఇంకేమన్నాన. మధ్యలా అయినాయా.
అవి ఆ వాటికి అన్ని కలిపి మళ్ళా మొదలయ్యింది గొడవ.
ఆహా.
అందుకనే ఇగ సరే అని ఇగ ఒకసారి మాట్లాడదాం దా మాట్లాడుకుందాం దా ఇగ అయిపోతదీ అంటే ఇగ పోయిన.
ఆహా. ఉమ్ ఊహు హోళీ కి మీరు ఆ అక్కడనే ఉండ్రా.
ఉమ్ ఎటు పోలే ఇంట్లోనే ఉన్.
అవునా. ఇప్పుడాన్నా మీ బ్రదరు అదే మంచిగా పద్ధతిగా ఉంటుండా లేదంటే అట్లనే చిల్లరేషాలు ఏస్తుండా.
ఎవరు
ఉండేగా టూ అదే హైట్.
సోని బాయ్.
ఆహ్. కొంచెమన్నా దార్లకు వచ్చిండా. హలో. అదే దారిలోకోచ్చిందా అంటున్నా.
లేదురా ఏమో తెలవదు ఇక వాడు వాడు ఏం చేద్దాం అనుకుంటుండో వానికే తెలవాలి.
ఎందుకు మీరు మాట్లాడతలేరు.
మాట్లాడుతాం గాని పక్కనుండి చూడలేం కదా ఇరవై నాలుగు గంటలయితే.
ఆహ్ ఆహ్. అవునా.
అది సంగతి.
ఉమ్మ్ మరి ఎట్లా చనిపోయిండు అసలు అంతా సడన్ గా షాక్ అయినాం మే.
హే ఆయనకప్. ఇప్పటికే లంగ్స్ కిడ్నీస్ అన్ని కారాబ్ అయినాయంట మాకు అమ్ము తోడు చెప్పాలి ఆయన బిఫోర్ సంక్రాంతి హాస్పిటల్లో చూపించుకున్నడంట డాక్టర్ గారు చేప్. నంక గిట్ట మా పెద్దనాన్న ఏం చేసిండు తాగిండు. రావడం వల్ల అలాంటిది
అవును.
ఆహ్. అందుకా కదా. అలాంటి సిచ్యువేషన్లా చనిపోయాడు తెలిసి కుట్ట తాగిండుగా పోతున్నా అనేది తాగిడుగా అనిపించింది మాకే ఎవర్ గప్ప కొట్ట మరి అంత అంత కండిషన్ తెలిసినాక గిట్ల తాగడం అంటే ఇంగ ఏన ఫిక్స్ అయండంతే
ఊహు
మాకు గిట్ట ఆఫీస్ లో హవర్స్ తె చ్చిన ఏం చేసాను సిచువేషన్ మనం లేం గాబట్టి లైట్ తీసు అప్పు కంటే
అవునా ఇంకేంటి మరి సంగతులు
ఏముందిరా ఆ పానానికి ఇక్కడు దరికింది మంచిగ నేనున్న రోజులు మంచిగా ఉన్న ఫ్రెండ్స్ తో ముచ్చటసి కూర్చున్న
తా నీ బెస్ట్ ఫ్రెండా అ వెంది
అంటే ఇగ పట్టికల్గా ఆ
ఆ ఎం పడుతుందం పడుతుంది
ఎంతైనా ఎప్పుడైనా ఒకసారి ఎక్స్ లో తో పోత ముచ్చట్లు పెట్టదని ఏందా అనిపిస్తుంది
అయ్యో అవున
అనవసరంగా లేని పోనీ ప్రేమలు లేని పోనీ బాధ నేను పోని పడతా
అసలు మీకు మళ్ళ ఎందుకు గొడవ అయితుంది
అంటే అంత నావాలన అని ఆమె
ఆ
అక్కన్నే గొడవలు ఎ
అస్ దేనికి రీసన్
పాతయే పాతయి పట్టుకొనే అందరూ పాతయి పట్టుకొనే గొడవలు అన్నమాట
అవునా ఏం జెస్తాం మరి
ఏమన్నా నేనేమన్నా అంటే పచ్చిగా మాట్లాడిసి
ఆ
నేను దాంతో నీ ఎలా అదే మాట ఏమన్నా అంటే ఇలాంటోళ్ళకి మీ నచ్చిన వాని తోనే ఉంటే మీరు ఇగ పచ్చిగ మాట్లాడితే ఏం ఫీల్ గావుగా
ఒక నిమిషం ఉండు సరే నేను కాల్ జేస్తా ఆగు